మైక్ టెస్టింగ్ వన్ టు త్రీ వినపడుతుందా అందరికి ఆ ఆ చెప్పు వా ఏదైనా ఆ
ఏం చేస్తున్నావు
కాలీ
తిన్నావా
తినాలే తినాలి
కాలేజీకి వెళ్ళినవా
అర్థంకాలే
కాలేజీకి వెళ్ళినవా
ఇవాళ హాలిడే
ఎందుకు
ఆ
హాలిడే ఎందుకు
ఇల్ ఎంటో ఇవాళ ఇవాళా బంక్ కొట్టిన మాస్ బంక్
మరి ఇంట్లోనే ఉండాల్సింది ఏదో కాలేజీకి వెళుతున్నట్టు ఎందుకు వెళ్ళిపోయినావు ఇవాళ
అర్థంకాలే
ఇంట్లోనే ఉండాల్సింది కదా మరి ఎందుకు వెళ్ళిపోయినావు కాలేజీకి వెళ్ళినట్టు అంటున్న
ఏ ఇంట్లో ఉంటే పని చెప్తారు ఈడకొస్తే పని ఉండదు ఏమిండదు పండొచ్చు
ఇహో రేపు ఇంటికి ళతావా అక్కడనేనా
ఇన్న రేపు ఎల్లుడి ఇన్నే
హ హ
సినిమా చెప్పు చూస్తా
నన్నా
అ
ఏం చెప్పాలి
యాదై సినిమా ఉంటే చెప్పు సూత్తంట
నాకేం తెలుసు నీకే తెలియాలి ఇంకా
ఉంటే చూడు ఏదో ఒక సినిమా వుంటే చెప్పు
సరే చెప్తా చూసి చూసి చెప్తా ఇంగ నెక్స్ట్ వీక్ నిజగనే వస్తునావా ఇక్కడికి
అర్ధంగాలే
నెక్స్ట్ వీక్ నిజంగానే వస్
అత్తానీ చూత్తాన గానీ ఏమో తె తెలీదు మనింట్లో ఫోన్ చేసారో లేదో
హు హు
ఉ
నెక్స్ట్ వీక్ అన్నయ్య కూడా వస్తున్నాడు వస్తే రా
అయితె అన్నయితోనే వత్త
ఆ మనం మళ్ళీ నువ్వు వెళ్ళేటప్పుడు పెద్దమ్మ వాళ్ ఇంటికి ఎల్లి ఎళ్దామా
ఏ లే లే నాగాద్ టాస్కు పెట్టకు నాకు అసలే కాలేజ్ దొబ్బుతది ఇప్పటికె
అషాక్
ఇగ అది రాలే అని చెప్పి ఫీల్ అయితాంది అక్కడికి పోకపోతే
నీకెన్ని డేస్ హాలిడేస్
మాకున్నయే రెండు రోజులు అంటే త్రీ డేస్ కానీ అలా ఫ్రైడే తెల్వదు పోతనో పోనో తెల్వదు. అ బ మంచిిన ఇనా ప్లేయార నెక్స్ట్ ఫ్రైడేగా అవునా నేనెబ్బుడ్ రా నేను అవ్ ఫోన్ చేత్తా. చూస్త పాజిబుల్ అయితె నైట్ వత్తాని చూత్తాన కాని ఏమో తెలియదు ఉ అర్ధంకాల
చూడు చూడు నీకెట్ల పాసిబల్ అయితె అట్లా
అంటే తాజ అచ్చి మళ్ళా మండే పొద్దున అయితె ఇక్కడికి అత్త అని చూత్తాన్న.
ఆహ
మళ్ళ బావ్ ఫోన్ చేసి రమ్మంటే పోయోత్తిమి ఇంటికి
ఉహు
అద్ జుతాన్నా మళ్ళా ఇప్పుడు ఇంటికి రమ్మంటే అటు పోవాలి. ఏ స్పీకర్ ఉండ ఇలా
ఉండదు ఉండదు ఉండదు
ఇంక ఎన్ని మినిట్స్ ఇంకా సెవెన్ మినిట్స్
హ ఇంకేం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అందరూ
ఆ
మీ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తారు
ఒక రామాయ ఎత్తను జిమ్ ఎత్తాను నిం ఫోన్ మాట్లాడదనా నేను ప మ వ ఎఖచ్చి తె అతా తెలిగు ఎందు కచ్చ రాడుతాను పో ఇబడు వంద పైకా చమ
ఏమంట వాళ్ళు
పక్కన ఎం చెట్ స్టార్ట్ అయింది కలిసి వచ్చారంటే వాడు పిద్డికిళ్ళి కలిసి వచ్చిందని చెప్పి చూస్తాను వాళ్ళని చూసుకుంటేనే మ అ వంటలు ఎందుకు వచ్చి రా అని చెప్పాడు వచ్చాను మ న క్వన్ మార్క్ ఇవాకి ఏమని చెప్పారు ఇక ఆ నా రూమా స చరియా రిజల్ ఎట్లాచ్చ
రిజల్ట్ వచ్చిందా
నా నీర్ర్వాల నాకెన్న ఇర్సు
ఇంకా రాలే అనుకుంటే ఇంత తొందర వస్తుంది తల
ఆ
ఏము మరి చూడాలి నాకేతే తెలియదు
ఆయా చె ఉంటయి పూరాచ్చ ఉంట
ఇ అళని జూస్ తాగు
ఆ
ఇవాళ చూస్తాను నేను
పోఓ
ఇక్క చెప్పు ఒక్క నిమిషం
కషాడ చేసాయితే మంగ్ మొదసారి తీసిల్లు
ఆ
ఇంతా అడిగిన మొత్తం ఎట్లా ఎట్లా అడుగుంద అంటే ఘోరంగా అంటే ఘోరంగా అడుగుతారు వాళ్ళు ఇట్లా అసలు న ఎక్స్రేట్యర అలాడుగుతా అను లే అసలు అట్లా అడిగి వాళ్ళు అడుగుతారు కానీ చాటింగ్ రా అనిపిస్తుంది వాళ్ళ ముందు కలుపుత పులివర నాకన్నా వీళ్ళ కలుపుతారుంటడి వీళ్ళగానే కలుపుతుా నేను ఇంకా ఆ గుోరం కంట గూరంగా తమ అదే ఏం చే మేడం నార్మల్ చాట్ చెస్ నేను చేసినా నార్మల్గా చేసినా ఆ ఇక్కడికి అయిపోయిందంటే ఆ సరే మరి బాయ్ చేపి అని అన్న
హా
బిజీ ఆహ్ అని చేపి అడిగిన
హా
ఏదన్న అడితేనే ఆహ్ ఓకే సాడీ చేసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతాంది అడగలే అదే ఏమన్నా నువు సింగిల్ అని చెప్పి మెసేజ్ వేసిన
హా
పెట్టి వెంటనే డిలీట్ చేసిన చే చే సే తోనే ఏమన్నా ఏంటిది ఆ ఏమి పెట్టినవు అని మూడు క్వశ్చన్ మార్కులు పెట్టింది
హ్మ్
అడితేనే ఏం లే ఏం లే నార్మల్గా వచ్చిందని చెప్పి పెట్టినా ఇగ స్టార్ట్ చేసింది ఇగ యో నేను ఒకటి అడుగుతాను ఫీల్ కావు అని చెప్పి స్టార్ట్ చేసింది ఇగ నిమ్మలంగా
ఆహా
స్టార్ట్ చేసిన్ స్టార్ట్ చేసి నేనే చేసిన చాటింగ్ లో నీకు నువ్వు ఏం ఒకటి అడుగుతా ఫీల్ కావవు కదా చెప్తవు కదా ఏం అడిగిన అంటే అ అన్నది అని అడుగుతానే ఫీల్ కావద్దు మరి అడుగుడుతనే అంటే ఫీల్ కాను చెప్పు అని చెప్తే అసలే కావు కదా అని చె మల్లన్న
ఆ
అండ్లపడ్తానే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడుగు దాని తర్వాత చెప్తా అయితానో కానో అని చెప్పి అన్నది ఏం అడగలే ఇగ సరే లైట్ తీస్కో ఏం అడిగా అట్ అడిగినా అని చెప్ప అంటే నువ్వు చెప్పు లేకపోతున్నా నైకి మొత్తం నిద్ర పట్ టు అన్నది
ఆహా
ఇగ నాకు నుం మిన్నీ గుర్తుకొచ్చింది అంటే అన్నయ నాకు ఏమైనా చెప్పక పోతే నిద్ర పట్టదు అని చేపని అట్లే చేసే అడిగెసిన ఇగ ఏంటిది నువు నీకు సి నువ్వు మింగిలా అంటే నువు నీకేమన్న ఫ్రెండ్ వున బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగిన గిదా నువు అడగాల్సి అనుకున్నది నీంకేమో అనుకున్నా చిన్న టాపిక్ నీ ఇంత చేసినావు అని చెప్పి అన్నది ఆ ఏ తందర ఒక పులిహోర కలుపుతంది కొడకా అనుకున్న చేసినా చేసేకడికి చేసినా ఏ బల్గడ తీసుకున్నాడు అడుగుతాంది ఇగ మొత్తం ఎక్కిస్తాను ఒక్కొక్కటి ఎక్కితాంది ఇట్లా నన్ను హైప్ ఎక్కితాంది అదికాక నాక ఏం లేదు అంటే నార్మల్ అడుగుతున్నా ఇంటర్ల ఇప్పుడు అప్డేట్ అవుతారు కదా ఇంకా నువ్వు కాలేదు కదా అని చెప్పి అడిగిన అడుగుడుతోనే ఏ లేదు లేదు నేను అన్అప్డేటెడ్ అని చెప్పి పెట్టింది అన్అప్డేటెడ్ అడిగితేనే ఇగ అయితే పెట్టి డిలీట్ చేసింది
హా
చేసిన తర్వాత నేను మళ్ళ అడిగిన అంటే ఎందుకు డిలీట్ చేసినావు అని చెప్పి ఆ ఏమ అడిగింది నీ నీ కూడా పెట్టి నీకు నచ్చదు అయితే నాకు నచ్చలేదు అందుకే నచ్చలే అందుకే డిలీట్ చేసిన అని చెప్పి మళ్ళీ పెట్టి పెతే నేను పెట్టి డిలీట్ చేసినా నువు ఎందుకు చేసినవ్ అంటే నాకు నీకు నచ్చక నేను డిలీట్ చేసిన అడిగితేనే లైట్ తీసుకున్నది
తిన్నావా
హ్మ్
చెప్పు చెప్పు అ చెప్పు పరచాట పేద్దయ్
ఆ
ఆహా
హ్మ్ ఆరంభ ఊర్వసి అంతా నీకె చేతనావ్ కదా ఏ ఫోన్ అదికె ఫోన్ కాదు జస్ట్ ఆహ్
కొంచెం మంచిగా మాట్లాడు అంటున్నా
చెప్పు ఎవరున్నారు
మా చెల్ల
మీచను
మాచల్ ఆ
అ
అవును మ ఎ నిన్న కదా నిన్న నిన్న చ్చలో లేదా తెచ్చిలో తెలియదు ఇంకా చెప్పు ఏం చేస్తుాన్నా రేపు లేదా కాలేజ్
ఫర్తుాలజ్ సాటర్డే కాలేజ్ పెట్టి
ఫోర్త్ సాటర్డే అంటే ట్వంటీ యితు కదా
ట్వంటీ ఎయి ట్వంటీ ఎయిత్ కాదు ఫోర్త్ నెక్స్ట్ ఈ ట్వంటీ ఎత్ కి లేదు
నీక ఇప్పుడు ఇది కావాలా అది కావాల రెండు కాదు ఏదన్నా ఒక్కటే బంద చెప్పు హమ్
ఈ ట్వంటీ థర్డ్ క సారీ ట్వంటీ ఎయిత్ క లేదు కాలేజీ లేదు
ట్వంటీ ఎయితే ఫోర్త్ సాటర్డే అవుతుంది
ట్వంటీ ఎయిట్ సటర్డే ఎయినా
హ
ఆ అయితే ట్వంటీ సెవెంత్ లేదు కాలేజీ లేదు ఫ్రైడే రోజు లేదు సటర్డే ఎలేన కాలజ హల్డే సండే కూడా హల్డే అది ఏం చేసలా అంటే ఈ ఈ ఫ్రై నెస్ట్ ట్వంటీకున్నా తాడు
అన్నన్న తత్తనవతే మధ్య దొత్తాల
హలో ట్వంటీ సెవెంత్ కును ట్వంటీ సారీ ట్వంటీ సెవె్ కును థర్డ్ ఖాళీ వస్తుంది ఆ రెం ఇప్పుడు చేసినాంటే ఫోర్త్ కు లెవెత్ చేసే కాలేజ్ మాకు
అ
అదిలా మార్చ కాలేజ్ అరండ రూవాల
సరే సర నిన్ తర్వాత చేస్తస్తా
ఆ అయిపోయా టెన్ మినిట్స్
అయిప బయ్
క బయ మ చెలనే ఒక